చెప్పండి బౌన్నారా
ఆ బాగున్నానండి
తిన్నార అండి
తిన్నానండి
ఏం కర్రీ అండి
ఎ ఎ ఎగ్ రైస్ అండి
ఎగ్ రైసా అండి ఓహో మాదేమో ఏమంటారు చెప్పాను ఏం మామిడికాయ పచ్చడండి పెరుగు ఆమ్లెట్ అండి
నాని
అవునండి హలో
హలో
అ చె ఆ చెప్తా ఈరోజు టాపిక్ ఓచ్చేసి హైద్రాబాద్లో ఉండే ప్లేసెస్ అండి
ఏంటిది
హైదరాబాద్లో ఉండే ప్లేసెస్ ఏంటిదంటే హై-హైదరాబాద్లో బిర్లా మందిర్ అని ట్యాంక్ హైదరాబాద్లో ఉండే ప్లేసెస్ అండి టాపిక్
ఉ
ఉమ్ ఎంటిదంటే ట్యాంక్ బండ్ ట్యాంక్ బండని బిర్లా మందిరన్ని, చారమినార్, గోల్కొడా ఫోర్ట్ నేక్లేెస్ రోడ్ ఫలక్నమ్మ అమ్మవారు ఇంకా బల్కంపేటు ఇంకా చాలానే ఉన్నాయండి సాలార్జంగ్ మ్యూజియం
ఇంకా
ఇంకా చాలానే ఉన్నాయండి అవన్నింటికి మీరు వెళ్ళారా అండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా
కొన్ని
ఇంకా రామోజీ ఫిలిం సిటీ అని వండర్లా అని ఇంకా సోమేని ఉంటాయండి ప్లేసెస్ మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్పగలరా
చెప్పలేను
గుర్తులేదా
ఉహు
ఓకే ఓకే హలో
అలో
అ అయితే ఇంకా అక్కడ ఏంటిదంటే ఇంకా అక్కడ ఏమంటారు షో మోగల్స్ వాళ్ళందరూ పరిపాలించారు అన్నట్ అక్కడ
ఉ
అ అందుదాకా అక్కడ గోల్కొండ ఫోటో కట్టేరు అన్నట్టు మన కోసమని ఆ చార్మినార్ ఏమో ఏంటిదంటే ప్లేగు వ్యాధి వచ్చింది తెలుసు కదా మీకు తెలుసా ఇది ప్లేగు వ్యాధి
అవును
అయితే తీ ప్లేగు వ్యాధి తగ్గాలని అట్లా అది కట్టిరూ అన్నట్టు
అవునండి
ఉ చార్మినార్ చార్మినార్ అంటే ఫోర్ ఉంటాయి అన్నట్టు అంటే ఒకటి హిందూ, ముస్లిం, సిఖ్, ఇసాయి అన్నట్టు
ఆ
ఆ ఇంకా ఇంకా బిర్లా మందిర్ అండి ఇంకా ట్యాంక్ బండ్లు ఆ బుద్ధుడు స్టాచూ అండి
హు
ఇంకా ఏమంటరూ తే ఇండియా కోసం ఫైట్ జస్ తం వాళ్ళది శాంతి సూప్త తుప ఉంటుందండి.
అవునా అండి
అవునండి ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ అని ఉంటది, సంజీవయ్య పార్క్ ఉంటది ఆ ఇక హైద్రాబాద్ లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ గుడ ఉంటయండి
అవునా అండి
అవునండి మీర్ తిన్నారా అండి?
తిన్నానండి
తిన్నారా ఉమ్ అయితే మీరు ఏ టైంకి పండుకుంటారండి?
నేనా నైను, టెన్ను అట్లా
ఓహో అలా పడుకో ఆ టైంకీ పండుకుంటారా? అయితే ఇంక ఏంటిదంటే హైద్రాబాద్ లో ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉంటాయండి, థియేటర్స్ ఉంటాయి.
నార్మలా అండి?
అవునండి మీరు మూవీస్ ఏమైనా పోయారా అండి, ఈ మ ఈ మధ్యకాలంలో
ఏంటిది
ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా మూవీస్కి వెళ్ళారా?
ఎల్లామండి
ఏ మూవి అండి?
ఆ
ఏ మూవీ అండి?
ఏమో బా పెద్ది మూవీ.
ఓహో బాగుంటుందండి ఆ మూవీ, నేను వెళ్ళాను.
అవునా అండి
అవునండి ఇంకేం విశేషాలు మీరు ఎప్పండి ఐతే
ఇంకా మీరేడికి పోయిండ్రు
మేము గుడా పెద్ది మూవీకెళ్ళానండి.
ఇంక వేర సినిమాలు
అంటే వేరే అంటేనేమో అన్ని ఫోన్లోనే చూసుకున్నమండి ఎక్కో శాతం.
అవునా అండి
అవునండి
హలో
హలో
ఇంకా విశేషాలేంటివి?
మీరే చెప్పాలండి, ఇంతముందు నేను చెప్పాను కదా విశేష అవన్నీ మీరు ఏమైనా దేని గురించి ఏమైనా టాపిక్ గురించి చెప్తారా?
చెపుతాను, దేని గురించి అయిననా?
ఆ మీ ఇష్టం దేని గురించి అయినా చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. కనీ వింటర్ ఇది వింటర్ కాదండి రెయినీ సీజన్, రేనీ సీజన్ గురించి చెప్
వింటర్ గురించి చెప్తున్నానండి.
రైనీ అండి రైనీ సీజన్ ఇది
తెలుసండి
అయితే చెప్పండి రెనీ సీజన్ గురించి ఏమైనా
అవున రైనీ సీజన్ల కోట్స్ ఎక్కువ వేసుకోవాలి కోట్స్ ఇంక గొరుగులు మ్ అది తీసుకోవాలి ఏడికిపోయేటప్పుడు లాంగ్ టూరు ఆ బస్ససు అల్ళపోతాం చూడు ఏం దగ్గరకయితే ఏం కాదు కాని దూరంకు అయితే మ్ ఆ గొడుగులో మనం తీసుకోవాలండి
అవునా అండి
అవునండి
ఓహో ఇంకా ఏదైనా ప్రికాషన్ తీసుకోవాలా చెప్పండి
ఇంకా అదే హాట్ వాటర్ తాగాలి కూల్ వాటర్ తాగద్దండి
ఇంకా
ఇంకా
ఇంకా ఏంచేయలేదు పని అంటే వింటర్లో ఏ రకమైన ఫుడ్స్ తీసుకోవాలి
ఇంకా వర్షాకాలంలా హలో అండి వర్షాకాలంలా ఇంకా సళ్ల లిల్తోన్ చేయొద్దు వేడ్ లిల్తోనైన చెయ్యాలి
అవునండి
ఉ ఇంకా విశేషాలు
ఇంకా వేం చేస్తారు వింటర్లో అంటే స్ రైనీ సీజన్లో ఇంకేమేం చేసర్ తెల్సా
ఎన్ తీ
ఇంకా వింటర్ సీజన్లో ఏమేమి ఏమేం చేస్తారో తెలుసా
వింటర్ సీజనా నేను చెప్తా ఆగు
చెప్తారా చెప్పండి
వింటర్ సీజన్లో హాట్ వాటర్ తాగాలి కూల్ వాటర్ తాగొద్దు ప్రిసల్ చల్లగా ఉంటది కూల్ ఉంటది క్లా క్లైమేట్ అందుకనే ఇంకా ఒక్కొక్ ఒక్కొక్కసారి వర్ష ఒకొక్కసారి వర్షం లో పడతది
అవునండి
ఇంకా మంచు పడతందండి కానీ కనిపియదు కొండలు ఉన్న దగ్గరే కనిపిస్తాదండి
అవునండి హిల్స్ స్టేషన్ ఇదో అనిపిస్తాదనట్టు మంచు ఇంకా ఇండియాలో కనిపిదు హాట్ కండిషన్స్ వల్ల
ఎక్కువ గాలి ఉండదు కాబట్టి
స్టేషన్కు అన్నట్టు కొండలు ఉన్నా దగ్గరనే హిల్స్ స్టేషన్ అంటర్
ఉమ్ ఇంక విశేషాలు
ఇంకా విశేషాలూ అన్ ఇంకా ఉహు ఇంకా ఇప్పుడు ఏం చేసున్నారండి
నేన్న నేను బాల్కనీలా
కూర్చున్నారా
ఉ అవునండి కూర్చోలే లించోనే అటు ఇటు తిరుగుతున్నానండి
ఓహో
మీరేం చేస్తుర్రు
నేన నేను పండుకోని మీతోటి ఫోను ఫోన్ మాట్లాడుతున్నానండి
ఏడా
ఇంట్లో
ఓకే అండి
అ అవునండి ఇంకా విశేషాలు
ఇంకా గుర్తొస్తలేవండి
గుర్తొస్తలేవా మీరు మూవీకి వెళ్ళారన్నారు కదా అండి చెప్పండి దాని గురించైనా
అమూవీల క్లైమాక్సు మస్తుందండి
అవునండి కుస్తీ ఫైట్స్ సీన్ బావుంటదండి
హవును ఇంకా లాస్ట్ కీ అదే గెలుస్తడు
ఆ ఇంకా ఢెల్ ఆయినే ఢిల్లీకి పోయి పని చేేస్తాడు కదా అండి బాధ అనిపిస్తది ఆయన అంత పెద్ద చాంపియన్ అయినా గాని అట్లా వర్క్ ఏత్తున్నది కాని ఆకరికైతే వాల ఊరికైతే పేరు వెట్ ఛ్చిండు అయితే ఫస్ట్ పెద్ది అని పేరు పెట్టి గాని అయితే ఆయన ఒక ఆయన చనిపోయిండు కదా ఏమంటురు ట్రైన్ ఆగుతలే అది
ఆ
అందుకెనే ఆయన పేరు పెట్టిచిర్రు ఆయన పేరు ఏదో ఉండేది సూరి అనో సమ్థింగ్ ఏదో ఉండేది అదీ ఆ పేరు పెట్టి పిచ్చిర్ అనమాట ఊరికి
ఓకే
ఉమ్ త్రీ గేమ్స్ ఆడ్తరాండి ఇంకా ఈ మూవీ గురించి ఏం తెలుసో మీరు చెప్పండి ఇంకా
ఇంకా ఆ ఆ ఫస్ట్ ఫస్టే మస్తుంటదండి ఫైటింగ్ ఉంటాద్ ఫస్ట్ ఫస్ట్ హలో
హలో హలో ఇనబడ్తుంది
ఇనవడ్తుందా ఉమ్
ఉ
ఇంకా చెప్పండీ
ఇంకా అంటే ఇంకోప్ ఏమంట్రు ఎక్కువ కాళ్లు కొట్టేసుకుంటడు కదా అండి ట్రైన్ల నుంచీ అది చూస్తే బాధ అనిపిస్సదండి అంటే ఇట్లప్ ట్రైన్ల నుంచీ అయితే బయట కాళ్లు పెడ్తరు కాళ్లు కొట్టుకపోతది కదా
అవునండీ
ఊ అది కూడ బాధగా అనిపిస్సదండీ చూడడానికి హలో
హలో
ఆ చెప్పండీ
ఇంకా
హలో
హలో
ఆ వినబడుతుంది మీ వాయిస్ వినబడుతుంది ఆ సరే అండి ఇంక్ టనూ ఇంకా శుభరాత్రి అండీ
ఆ
సరే బాయ్ అండీ